వినిపిస్తుందా అండి ఓకే
ఏం చేస్తున్నారండి
ఏం లేదాండి ఊరికేనేన్నాను మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి నేను కూడా కూకొని వింటునండి
ఓకే ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు ఆ
ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయండి మీరే చెప్పాలి ఇగ
మా అన్నయ్య గారికి తీసుకెళ్తా అంటున్నారు మరి మండే వెళ్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు హాస్పిట టల్ తీసుకెళ్తారట అండి
అవునండి రేపే తీసుకెళ్తా అని చెప్పారండి మా అత్తమ్మ గారికి చె
అదే అదే రేపు అవుతుదో ఎల్లుండి అయితదో తెలివది మనకు కన్ఫర్మ్ తెలీదు
ఆహా
కాకపోతే తీసుకెళ్తాం అందరం అట్టే ఉంటాము అని చెప్తున్నారంట
అందరుూ వెళ్తారట
ఆ చెప్తున్నారట మరి ఇగా
ఆ మరి పిల్లలకి అవునండి అదైతే నిజంగానే కానీ పిల్లలకి స్కూల్ ఉంది కదా అండి
ఏ వాళ్ళ ఫాదర్ కి బాలేదు స్కూల్ ది అట్లా అనిపిస్తది కదండి
ఆ వాళ్ళ మమ్మీ మిస్ చేయద అత్ మిస్ చేయది కదా
అవునవునవును చెయ్యది చెయ్యది
ఆ
అట్లా అనుకుంటాం అండి ఒక సిచ్యువేషన్ అస్తే మనము అన్నీ చేయాల్సి అస్తది అది అది అస్తది ఇగ ఒకటి అంతే ఇంకా
ఆహ
ఇ కావద్దు అనుకుంటాం కానీ ఏం చేస్తాం సిచ్యుయేషన్ అట్లా ఉంటే తప్పది కదా
అవును
మరి అలా
అట్లా రాకూడదండి ఎవరికింకా
రాకూడదండి ఆ పగవాడి కూడా రాకూడదండి గుడ్ నైట్ మారిహ అబ్ దస్ మినట్మే సో సోయితో మే తుమ్ారి బత సుంతే ఇంకా చెప్పండి మీ పాపం పడుకోలేదాట
ఆ పండుకోలేదండి
ఓకే మాయరా అచ్చి పచ్చిరే మాయరా సోరే మాహిర్ సోరే ఒకళక పూచే. ోనో క కోన్ పస్టి సోతే మ బ పోత బలి సోాబ్ దకుత మ కోన్.
తుమ మారాతో పుత్ర చుగాేలో మ మీ బత ఫతో.
ఆ అండి
లేదండి ఇప్పుడు అది ఏమో చెప్తున్నాను ఆ మార్నింగ్ కార్ తోని వెల్తుర
ఆ లాతె కథె లాతె కథె సో జా అవునండి. కారు తోటే కారుతోటే వెళ్ళాల్సి వస్తదండి ఎందుకంటే. ఆయనకు కూర్చు వస్తలేదు సరిగ్గా నొప్పి కడుపు మొత్తం మొత్తం ఉబ్బింది వేడి వేడి వాాతలు పెడుతున్నారు పాపం. ఆ ఒత్తుతున్నారు న్నారు అట్లా చేస్తున్నరండి నొప్పి భరిస్తలేడు ఆయన ద నొప్పి. కి జ్వరమస్తాంది
అవునండి ఎవరికైనా మాకే కొంచెం ఆసిడిటీ ప్రాబ్లం అయితేనే కడుపు ఎట్లనొ అయిపోద్ది దండి మరి అది అే అంతా ఉంది అండి పాపం అనిపించింది నేను ఈ రోజే చూసినానండి బయటనె
ఇక ఏంటో అండి
ఏం అర్ధమైతలేదండి
ఆలోచిస్తు బాగా ఉండండి.
అవునండి బాధగానే ఉంది ఎందుకంటే చిన్న పిల్లల తండ్రి కదండి ఆ కొంచము ఏజ్డ్ అయినా ఏం కాదు లేకపోతే పెళ్ళి కాక ఒక్క ఒక ఒక మాట వరస చెప్తున్నా ఒక్కడు ఉంటాడు కాబట్టి ఏం కాదు అదే పిల్లలు ఉన్నారు భార్య ఉంది
అవునండి ఓకే ఏం బాధపడకండి మీ అన్నయ్య గారు మంచిగయితారండి
దేవుడిదయ వల్ల అందరి దీవెన వల్ల మంచిగ్గావాలండి
అవునండి
ఎవరి ఇంట్లో వాళ్ళే తింటామండి ఎవరిది మనం బా బరువు మీదేసుకోము కాకపోతే ఏమో ఎవరింట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలండి గొడవలు పెట్టుకున్న కానీ మంచిగ అనిపియ్యది ఆ హెల్త్ బాగుండక పోయిన ఎవరి ఇంట్లో వాళ్ళే ఉ ఉన్నా మన ఏరియా ఇట్లా కలిసిమెలిసి ఉంటది మనకి ఎవరికేమైనా కూడా కొంచెం బాధపడతు అట్లా కావద్దు
అవునండి అదైతే నిజంగానే అండి
అట్లా వేరే వేరే ఏరియాల్లో రెంటుకుంటారు లేకపోతే తే హిందూస్ వేరు ముస్లిమ్స్ వేరు ఇట్లుంటారు ఎవరిది వాళ్ళే ఉంటారు మనం ఒకటి కంబైండు గా ఒక ఫ్యామిలీ తీరు ఉంటాం ప్రతి ఒక్కరికి ఏదైనా అయ్యంది అంటే మనకి ఇన్ఫర్మేషన్ తొందరగా తెలుస్తది
అవునండి
ఏదైనా కానివండి అలా
అట్లా కలిసిమెలిసి ఉంటేనే కదండి అందా అందరూ చనిపోతే గురా నలుగురు రావాలి నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి అని జెప్తారు
అవునవును అవును ఎవరదృష్టం లో ఏం రాసిందో అండి మనం చెప్పినంత ఆసాన్గా ఏం గాదు గదా లైఫ్ ఫూ జీవితం ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం ప్రొద్దుగాల లేస్తే ఇయ్యాల రేప్ బ్బుడు జండ్రేషన్ లో ఎవరికేమైతుందో తెలవట్లేదు దేవుడికి మనం ఫస్టు ఏ మజా జేస్తే గట్లైతదా అనేటోళ్ళం గాని కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని జూస్తే ఇంకా అమ్మో జీవితంలో ఎప్పుడేమైతద్ తెలిదు అన్నట్ ట్టు ఒక భయమైతే ఉందండి
అవునండి అదైతే నిజంగానే
భయం దేనికండి దేవుడు ప్రాణం దేవుడే తీస్కెళ్తాడు గాని మన పిల్లలకి ఎవర్ జూస్కుంటారో
అది ఉందండి నేను ఇప్పుడూ ఏమైం టే నిన్న ఏమైందంటే మా హస్బెండ్ గారీ ఫ్రెండ్ ఉన్నరు వాళ్ళ
డాడి జన్పొయిండు అవును అం డి అవునండి మా ఫ్రెండు వాల్ల ఓన్ పా పెద్దనానండి నా బెస్టు ఫ్రెండు వాల్ల పెద్దనాయన
అవునట్ట అండి హుమ్ అయితేమ్ మా ఆ వాళ్ళ దగ్గర డబ్బులుండే అందుకోసం వాళ్ళు డాక్టర్ ఎప్పుడో పోమ్మన్నారట ఇంటికి కొమ్మాలో కోమాలో ఉన్నరు అంటే ఏమైనా కానీయండి ఇక్కన్నే ఇదిచేయండి ట్రీట్మెంట్ జేయండి అని అక్కన్నే వెంటిలేటర్ లో ఉంచుకున్నారట అండి ట్వంటీ టూ లాక్స్ యైనాయట అండి
ఓకే టీచరండి అతను
అవ్ నట్ట గవర్నమెంట్ టీచర్ ఎంత అయినా గూడా అండి ఒక్కొక్కరు ఏం జేస్ స్తరండి
అగో అప్పుడు ఇప్పుడు అన్నడని ఇంటికొచ్చి ఏస్కొని చూస్తా ఉంటడు అది ప్రేమ ఉండాలండి ముస్ సులోడైనా ముక్కు విరిగినోడైనా చేతిరుగు బ ప్రేమ ఉండాల రే పైసలు బోతేవోని మన ప్రాణం గదా అరే బత్కు ఇంకా నా నాలుగు రోజులు బత్కుతాడు గదా అన్నట్టు ఒక ఉద్దేశం ఉండాలండి
అవునండి
అదే
అంతే
ఊ
అట్లా వెట్టుకున్నారండి అది ఏమో అదో కొందరికి డబ్బు ఉంటే గుడా ప్రాణం విల్వ దెల్వదండి కొందరు ఏం జెస్తరు డబ్బు లేని ఇగ ప్రాణం జి ఏం జేస్తాం జెప్పండి అట్లా ఆపతి గూడా ఉందండి
ఇప్పుడూ ప్రాణం ఇది ప్రాణం ఎక్కువ ఇగో దేవుడూ ఆ ఐస్తు వుంచితే దానికి తగ్గట్టు మనం ఖర్చు గుడా పెట్టాలండి మొత్తానికి ఏ దోబ్బద్దు
దుబ్బద్దు
మొత్తం మొత్తానికి అట్లా అరే చూడాలి మనతోటి అయ్య అంతా మనం ఖర్చు చేస్త తినగు కూడా ఏం చేసినా కూడా అట్లా బాగుంటది ఎందుకంటే మీదా దేవుడు ఉన్నాడని గాలికి దీపం పెట్టినాం అనుకోండి
అ
అది ఆరిపోయిన తర్వాత అయొ కిస్మత్ లో ఆరిపోవుడే ఉన్నదంటే అది కరెక్ట్ కాదు కదండి ఆ వర్జన్
అవునండి అది ఎట్లా చూస్తే అట్లా ఉందండి ఇప్పుడు చూడండి మా మామయ్య వాళ్ళు మామయ్య గారు ఉన్నారు కదా దుకాణంఅనే
ఆ
లా ఏమంటారు వాళ్ళ భార్య
తమ్ముడు
ఆయనే మొత్తానికి లేడు ఇదా అని వేరే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లో పడేసరు ఆయనని
సైడ్ అటెంట్ చేసుకున్నాడు కదండి అతనే కదా ఆ ఓకే ఓకే ఓకే ఆ
ఇక్కడెక్కడో పోయితే ఇక ఆయన బతక్కదు అయి ఏదో ఏదో చెప్ చెప్పారు అయితే ఉతిగా డబ్బులు ఎందుకు ఖర్చఖర్చు చేస్తున్నారని గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారు కానీ ఆయనకి ఆయుషం ఉందా అండి ఆ గవర్నమెంట్ లోనే ఆయనకి ట్రీ మేలు జరిగి ఆయన మంచిగా అయ్యాసారు
అంటే ఆయన అదృష్టంలో ఆ డాక్టర్ తోటి ట్రీట్ మెంట్ చేయించుకునే ఉంది అందు గురించి అనా బతికేండు ఇప్పుడు మొత్తానికి ఇంటి ఇంటి ఖర్చు అయితే వేసుకోలే కదండి అయన
అవునండి ఆ ఇంటికితే తెచ్చుకోలేదండి ఇంటికి తెప్పుటుకుంటే అందరు కాలనీ వాళ్ళు అదే అంటా రు ఇద అంటార అని భయానికి తెచ్చుకోలేదండి
ఇక అట్లా ఒక భయం కూడా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు అయ్యో మనకి ఎవరెన్ని జెప్పిన టోళ్లు ఉండొద్దా అరె వాళ్ళు ఏమి అనుకుంటారు అరె మరి క్కను ఉండాలి మనిషి ఆరే
అవున్
ఒకళ్లు అట్లనా ఉండాలి ఇగా వడ అట్లా అవునండి అట్లా అట్లనే ఉంటుంది ఒక అట్లయినా భయం ఉండాలండి పర్లేదు మనిషి బతికి వస్తే కూడా మంచిదే కదాండి అట్లా ఉంటదండి ఏమోండి ఏం తెలీసుఅండి మనకి ఎవరికేముందో తెలియదు కదండి ఎవర అదృష్టం ఏమిరాసించిండో దేవుడు ఎలా ఏంటి అనేసి తెలియదు
అదే ఉందండి ఇప్పుడు మేము వె ఎట్లా వెళ్తాము మాకు ఎట్లా ఉంటది
అది అది
ఉహ్ అది ఘోరంగా అందుకోసం ఏం చెప్తారు ప్రాణానికి విలువ అయినా డబ్బు ఉండాలి ఎక్కువగా అంటారు
అవునండి అదైతే నిజ డబ్బయితే ఉండాలే ఎప్పుడేమైతదొ తెల్వదు
తెల్వదండీ
అవునండి
డబ్బు ఉంటే నీకు వ్యాల్యూ కూడా ఉంటది అన్ని కీ మంచిగా ఉంటద అండి
జమానాలో ఆప్యాయతలు ప్రేమలు అవి ఉండే అండి ఇప్పుడు ఊ నీకు ఆప్యాయత ఎట్ల ఇస్తున్నారు అంటే డబ్బులు డబ్బులు ఉంటే ఆప్యాయత వస్తుంది
అవునండి అట్లానే అండి డబ్బు లేకపోతే ఏం లేదండి ఇప్పుడు డబ్బులు ఉంటే నాకు ఎక్కువ నాలుగు సార్లు పిలుస్తారండి మీరు ఎగ్జాంపుల్ చెప్
అవునావునావునఅండి
అ
డబ్బు లేకపోతే వేస్ట్ అండి ఈ జనరేషన్లో అయితే ఏం లేదండి
అవునండి అంతే ఇగా మ నా పిల్లల జనరేషన్ అయితే ఇంకా బాగా ఉంటదండి
వాళ్ళకు ఒకటి ఒక రేంజ్ లో ఉంటేనే వాళ్ళు ఆ జనరేషన్కి ఒక టూ ల్యాక్స్ సంపాదిస్తేనే వాళ్ళు బతకచ్చు
అవునండి
ఈ జనరేషన్ కి ముప్పై నలభై వేలు లేనిది ఏళ్తలేదు
ఏళ్తాలేదండి అదైతే నిజంగానే
అవి అవి మినిమం యాభై సంపాదిచ్చినోడు కూడా టైటే ఉంటున్నాడు అరే ఏమో అట్లా నడుస్తుంది అంటున్నాడు
అవునండి సరేనండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్ గుడ్ నైట్
అవు